హఓ
ఆ చెప్పండి
ఆ
హలో వే
ఎందంటే హలో కేట్లేదు ఎనివే
ఎమ్ చేతునవ్ కొంచెం లైట్ గా కట్
ఎమ్ చేయాట్ల నువెం చెస్టునవ్
నేనే ఏం చెయట్లేదే ని ఫోన్ ప్రాబ్లమ్
ఎమ్ సంగతులు
చెప్పల్ నువే
ఇప్పుడు
మొన్న హలీమ అడిగావు కదా ఎలా చేయాలో
ఆ చెప్పవే
ఆ నోట్ చేసుకుంటావా కొలతల అవి
ఆ రాసుకుంటా
ఉమ్ ఏం లేదు హాఫ్ హాఫ్ కేజీ మటన్ కనుకో
ఆ
అన్ని టూ టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలన్నమాట ఏంటివి కందిపప్పు టూ టేబుల్ స్పూను మినపప్పు టూ టేబుల్ స్పూను ఎర్ర కందిపప్పుంట దొరుకుతుంది కదా డిమార్ట్ లో ఎర్ర క రెడ్
ఆ
అది టూ స్పూన్స్ ఆ ఇంకా ఓట్స్ టూ స్పూన్స్ ఆ టూ స్పూన్స్ వచ్చేసి గోధుమ రవ్ ఉ ఉంటది కదా గోధుమ లేసినా బాగానే ఉంటది గోధుమ రవ్వ కూడా బాగుంటది గోధుమ రవ్వ టూ స్పూన్స్
ఉమ్ చాలా వేసుకుంటారు అదేగా
ఆ అదే గోధం రవ్వే రవ్వ రవ్ఉప్మా కుడా చెస్టారు చూడు
ఆ యా యా ఓకే అదమైంది
ఆ అది ఆ టూ టేబుల్ స్పూన్సు జీడిపప్పు పిస్తా బాదం పప్పు కొన్ని కొన్ని ఆ జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ వేసుకుంటే సరిపోతుందిలే ఆ ఇంకా ఆ కందిపప్పు మినపప్పు రెడ్ కందిపప్పు ఓట్స్ రవ్వ గోధుమ రవ్వ ఆ ఇవన్నీ తీసుకొని ఇలా వేసుకొని లైట్గా వేయించాలన్నమాట మొత్తం అన్ని వేయించినాక ఆ ఒక పక్కకి తీసి పెెట్టుకో ఒక ప్లేట్లోకి తీసి పెెట్టుకో పీజ అవి చల్లారు నీవ్వు ఇర్పై నా బ పౌడ్ అనమాట జీడిపప్పు బాదంపప్పు బాదం పప్పు కొంచెం టైం పడుతుంది గ్రైండ్ అవ అవటానికి మెత్తగా చేసుకొని ఫస్ట్ ఉల్లిపాయ కోసాయి ఉల్లిపాయ కట్ చేసి పచ్చిమిరకాయ ఉల్లి పాయి అల్వై లిల్లి పేస్ట్ పసుపు కారం బాగా పట్టిచ్చేసేసి లైట్ గా లైట్ వే ఉప్పు మళ్ళీ తర్వాత లాస్ట్ లో వేసుకుంది కాని కొంచెం ఉప్పుేసేసి కుక్కర్ పెట్టేసి ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చేదాకా ఇంకా బాగా ఉడుకనిచ్చేదాన్ని బాగా ఉడికిన్ తర్వాత క ది దించేసి నాక బాగా పప్పుకు తీసుకొని బాగా స్మా చేేసేదా
ఆ ఓ
హలో అన్ని ఆయిల్ ఆయిల్ కానీ గీ కాని హాఫ్ ఆాఫ్ ఆయిల్ హాఫ్ ఆఫ్ గీలు బాగా పౌడర్ ఉందాక మిక్సీ పట్టిన పౌడర్ ని బాగా కలబెడతా ఉండు ఆ నెయ్యిల నెయ్యి ఆయిల్ బయటకు వచ్చేదాకా బాగా కలబెట్టు అనమాట బాగా కలబెట్టేసిన తర్వాత ఇది కూడా బాగా మె త్తగా దంచి పెెట్టుకుంటావు కదా మటన్ అది దాన్ని తీసుకెళ్లి దాంట్లో వేసేసాయి వేసేసి బాగా కలవెడదా ఉన్నావు అనుకో నీకు బాగా టెక్స్చర్ వస్తుంది ఆ ఆనియన్స్ ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా మాములుగా బాగా ఆయిల్ లో బాగా రోస్ట్ చే బ్రౌన్ కలర్ వచ్చేదా క ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని మొత్తం బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకో పక్కన ఇవి దాంట్లో యాడ్ చేస్తా ఉండు యాడ్ చేసి గి యాడ్ చేస్తా కొంచెం ఆయిల్ లైట్ గా ఆయిల్ యాడ్ చేస్తా బాగా కలపెట్టాలి లేదంటే మాడిపోతుంది అడిగంటేస్తదనమాట ఈజీగా సో కొంచెం టైం పడుతుంది ఒక వన్ అవర్ పడుతుంది టైమ్ స్లోగా స పెట్టేసి ఫ్లేమ్ పెట్టేసి బాగా కలిపెడతా ఆ ఉండు లాస్ట్ లో నీకు అర్థమయిపోది అనమాట ఇంకా అంటుకోదు దేనికి కూడా ఎడ్జస్ కి కానీ లేదా నీ నువు కలిపెట్ అట్టే దానికి గాని అంటుకోకుండా ఊడిపోతా ఉంటది అనమాట అంటే అప్ ప్పుడు అయిపోయినట్టు న ఇంగ రెడీ అయి యట్నమాట హలీమ్ సో ఉప్పు అవి చూసుకని అడ్జస్ట్ చేసుకో లైట్ గా మిరియాల్ పొడి చల్లు లైట్ గా పెపర్ పౌడర్ డ్రెయ్ చేస్ ఆ చల్లేస్తే చాలా బాగుంటుంది రోస్ ఉన్నా కానీ రోస్ కూడా వేయించేటప్పుడు రోస్ కూడా వేయించు బాడీలో వేసి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటది రోస్ ఫ్లేవరు
రోజు పటల్ చేయాల
ఆ రోస్ రోస్ పెటల్స్ వేసేసాం అనుకో బాండిీలోనే వేయించేటప్పుడు ఇవన్నీ వేయించేటప్పుడు రోస్ పెటల్స్ కూడా వేయించు బాగుంటుంది ఆ ఫ్లేవర్
స్పైసిగానే ఉండది కదా ఈది
అంటే నీకు రోజు అనుకుంటా ఉన్నాను ఎప్పుడో అడిగావు చె చెప్పమని మార్చిపోతా ఉన్నా నీకు చెయ్యి నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చెయ్యి నీకేమన్న డౌట్ ఉంటేో మళ్ళీ నుంచిే చెప్తాను ఎలా చేయాల సరేనా కారం అది కూడా చూడు చూస అడ్జస్ట్ చేసుకో మరి స్పైస్ ఉన్న పిల్లలు తినలేరు కదా మళ్ళీ అభీ వాళ్ళు
ఉ
కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకో సాల్ట్ అది లా ఉంది అనేసి సూజె అది అడ్జస్ట్ చేసుకొని దించేసెయ్ మొన చేస్తే నాకే సరే బావం ఆయంలో ఆ
హల్వి హల్వీినే గ నా పిల్లలకి
ఆ హెల్దీయే చాలా హెల్దీ ఉ అవును బాగా డైజెస్ట్ అవుతున్నాయా హెల్దీనే దాంట్లో ఏముంది ఓన్లీ మటన్ అండ్ పల్సెసే కదా అవన్నీ చాలా హెల్దీ బాడీకి పిల్లలకు కూడా ఈజీ డిజేషన్ మామూలుగా మామూలు మామూలుగా మటన్ డైజెస్ట్ కాదు కదా నీకు
హ
కానీ ఇక్కడ ఏంటంటే బాగా స్మాష్ చేస్తాం కదా మటన్ని పీసెస్ గా ఈజీగా డైజెస్ట్ చాలా ఈజీగా డైెస్ట్ అవుత పిల్లలకైనా పెట్టచ్చు హ్యాపీగా డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదు
అ
అండ్ గిఎస్ ఇస్తాం కదా నీకు గీ వేయడం వల్ల ఏంటంటే
రేపు సండే నే ట్రై చేస్తానే ఖచ్చితంగా ట్రై చేస్తా
ఒకసారి నేను ఒకసారి లేదు అంటే నీకు మెసేజ్ చేయమంటే మెసేజ్ చేస్తా మొత్తం
ఆ సరే ఏదో నీఅంత కాకపోయినా ట్రై చేస్తా
ల్ చెయ్
అ
అదే అంటుంది ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా అన్ని తెచ్చిపెట్టుకో ముందు ఇంట్లో ఇంగ్రీడియంట్స్ చెప్పిన అన్ని తెచ్చిపెట్టు అని స్టార్ట్ చెయ్
బొకనే మరి చికెన్ హలీం గోడు ఉండ్డిద్దా
హలో చికెన్ హలీం కూడా ఉండిద్దండవే హలో ఏంటే మాట్లాడవు వినిపించట్లేదా ఏ ఆ చికెన్ హలీం అంటే మటన్ బదులు చికెన్ వేయడమే కదా చికెన్ హలీ ఉ అవును చికెన్ హలీం చాలా బాగుండద్ది హ అవునవే చాలా బాగుండేది చికెన్ పల్ ఇంకేంటే మరి సంగతులు సండే చేసి నేను నీకు తెస్తా చికెన్ మటన్ ఫిష్ హలీం కూడా చెయ్యొచ్చేమో మటన్ రీప్లేస్ చేసి ఏంటే మరి సంగతులు ఏంటో నీ టెక్నికల్ ఇష్యూ లాగా ఉంది అసలు ఇవేం వినిపించట్లేదు సరిగ్గా ఎందుకో ఏమో నా ఫో ఫోన్ ప్రాబ్లమో నీ ఫోన్ ప్రాబ్లమో లేకపోతే వాళ్ళ ఫోను వాళ్ళ సర్వర్ ఇష్యూనో నాకేం అర్థం కావట్లేదే ఏం విన్నపటించలేదు చావట్లేదు నా బొంద థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ హలీం తప్పకుండా ట్రై చేస్తా నీకోసం తెస్తా కూడా పిల్లలకి నచ్చితే చాలులేవే హలీము ఉం ఓకేనే